ఆ చెప్పు
ఆ ఎండలు ఉన్నాయి కదా వాతావరణం
ఆ వాతావరం ఉంది
వాతావరణం ఇప్పుడు ఎక్కువ ఎండాకాలంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా
ఆ అవును
అలా పడ్డానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు
వాతావరణం నాశనా ఆయిపోయింది
అంటే నాశనం అయిపోయింది అంటే
ఇప్పుడు ఇప్పుడు పొల్యూషన్ వల్ల నాశనం అయిపోతుంది కా
అంటే పొల్యూషన్ చేయడానికి కారణం అంటే పొల్యూట్ అవ్వడానికి కారణం ఎవరు అనుకో
మన సులని ఉంటారు వాళ్ళు పొల్యూషన్ పొల్యూషన్ ప
వచ్చిన ఉంటది కాపోతే మనం కూడా దానికి దగ్గట్టు మారాలి గదా. పషన్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటావ్.
ఆప్పులు పెట్టుకోవాలంటే ఇంట్లో చెట్లు పెంచాలి ఓం ఓం ఓం
అంటే ఇ చెట్లు చెట్లు పెంచాలం అరా
ఆ అవి ఆక్సిజన్ మంచి కి ఆక్సిజన్ మంచి గుంటది టోడ్ ట్యాంన్స్ ఉండ వచ్చట్లో
అవును అంటే ఎక్కువ మీరండం
బర్సడ ఎవన వెట్టాను నేను అవు అవును
ఎండలకి ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు మీరు.
ఇత్తు నీల్ తాగాలి
ఇంకా
ఇత్తు నీల్ దాగి ఎక్కువ ఆ ఈచస్
ఫీచర్సా
జూసెస్ జూసులు
జ్యూస్ జ్యూస్లు కూడా ఎక్కువ దాగాలింట గా
అవును
ఇప్పుడు జూస్ జ్యూస్ తాగడం వల్ల ఏం ఇప్పుడా బండి ఎండపుత్ర
హెల్దీలో ఉందాం హల్ లైఫ్ ఉంటది.
హెల్దీ లైఫ్ ఉండడము ఆహా అంటే జ్యూసు ఎక్కువ వాటర్ ఏదది సరిపోతాయి ఇంకా
మాట
ఇంకా దాన్ని బట్టి మీరు ఇప్పుడు రోజుకి ఎన్ని లీటర్ వాటర్ తాగాలంటారు
రోజు సెవెన్ టు ఎయిట్ లీటస్ తదే మంచి
ఆ.. ఎయిట్ లీటర్స్ సరిపోతాయా లేపోత్ కాయన్నా ఓ రెండు లీటర్లు పెంచుకోవాలంటారా
సెం వెళ్ళలేటర్ శపతి ద మీరు నీి సన్నపితే జ్యూసెస్ బాదం
మే బడి హైడ్ రౌడ్ బ అరే గుద్దబలుపు ఉండాలి మరింత కాదు బాడీ బాడీ డిహైడ్ క్రెట్ అయితది కదా
ఆ అవును
అది తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు
మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి టైమ్ టు టైమ్ వాటార తాగాలి
అరే ప్రతి ఒక్కడి గుర్తు పెెట్టుకోవాలి ఫస్ట్ ఏదో ఒక రోజు అదే మాట మళ్ళీ తిరిగి అనే రోజులు వస్తాయి దగ్గరలోనే
అ అవును
అంటే ఎప్పు అప్పుడు అనాలో అప్పుడు అంటే కొంచం ంత దెబ్బదైతే వాడికి కూడా అప్పుడు మన కూడా సాటిస్ఫాక్షన్ ఉంటది కొంచెం
అవును బరిీ బరిీ వ సరే జరుది పడిపోతే అప్పుడే బాగుంటది
అదే ఇప్పుడు మనుషుకి విలువైనప్పుడు ఇప్పుడు ఆ మనీషితో మాట్లాడడు వేస్టే
అవును
కొంచెం జాగ్రత్త చెప్తాం ఆ జాగ్రత్త తినకపోతే వాడి బాడీ డిహైడ్రేట్ అయ్యది లాస్ట్ కి
అవును అత నిజమే
ఏమమతే జాబ్ జాబ్ మార్కెట్ లో జాబ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటారు మీరు
ఇప్పుడు ఇప్పుడు ఎన్నతనంలో వాళ్ళని ఎందుకు వెళ్తాయి మీ చూసా
అంటే ను్ మీరు అన్నారు కదా ముందే అంటే ఎందుకంటే ఆ ఇప్పుడు మనమే కదా నాశనం చేసింది వెదర్ని
అత్తవన్న
అంటే ఇప్పుడు అది బాగుపడాలంటే మళ్ళీ మనం ఏం చేయగలుగుతాం
చెప్పానుద చెట్టులు అయి దూపించే బాను
చెట్లా ఎక్కువ నాడితే తగ్గిపోతుంది
అవును తదిదిన
ఎన్ని సంవత్సరాలు పట్టిద్ద అట్లా మారాలంటేది
ఇప్పుడు చాలా కంపిణీస్ ఏం చేస్తాయింటే ఇప్పుడు ఒక ఊలో కంపెనీ కట్టేసి వేరే వేరే ఊర్లో చెట్టులు పెంచుారు
అంటే ఊర్లో ఉన్న చెట్లను కొట్టేసి కంపెనీలు కడుతున్నారంటవా
వేల్లో చెట్లు పె ఎంత మని చుట్స్తారు
అంటే మేము మేము అక్కడ చే అక్కడ చెట్లు పెంచుతున్నాం అందుకోసం మేము ఇక్కడ కట్టేస్తామంటారా
ఆ
ఆ చేయడం కరెక్టే అంటారు మీరు
అది మీరు ఎదో అంటారు అని నాకు తెయట్లేదు మీరు ఎదో రియాట్ అవుతారని చెప్తారు
ఏ నేనైతే అయితే కన్ఫామ్ గ దాన్ని వ్యతిరేకిస్తాను
అవునా
ఉ నిజమే
ఊ
అంటే మీ మీరు వతికి వ్యతిరేకడా
ఏ చిత్తం రాని వేరే ఊలో బహుబల్ ఎంతో మంచి అంటారు
అంటే ఇప్పుడు ఆ దగ్గర ఉన్న ఊర్లో మటుకు నాశనం అయిపోతాయి కదా
ఊ అత్త అన్న నిజమే
ఉ అప్పుడు ఇంకా కంపెనీలు కట్టకపోతే జాబ్లు కూడా ఉండవు
అవును
అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సపరేట్గా లైక్ ఒక మారు మూళ ప్రాంతాలలో అలా పెట్టి వర్కర్స్ అంటే డెజర్ట్లలో అక్కడ కట్టాలంటారా
ఇప్పుడు ఆ అది డిజెట్ లో చాలా మంది వద్ద సే ఎంపాయిమెంట్ అవుతాయి
ఇప్పుడు డెజర్ట్ లో
ఉప్పుడు ఒ ఇప్పుడు కంపినీ పర్ఫార్మెన్స్ తోటే ఇంత సం తడితే ఇంత కంపి
కంపనీ పఫర్మన్స్
ఫోన్ పే ఇంత కంపెనీ స్వత్తయి కద
అంటే ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే వేరే కంపెనీలు వస్తాయి అంటారా
అవును
ఆ అది నిజమే నిజమే కాపోతే ప్రజల్ ప్రజెంట్ మనకి ఇది ఉండాలి కదా
ఆ
టెంపరేచర్ ఎలా మార్చుకోవాలి ఇప్పుడు మనం చెట్లలను నరికేసుకుంటూ పోతుంటే అపరాచారెక్కుపోతది మనకు
అవను అది కూడా నిజమే బ్రో నువ్ చెప్పేది
అది కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు దాని నువ్ వెతిరేకిస్తావా
ఆవు ట్రై జేత
ఉపయోగిస్తావా
అవును
వ్యతిరేకిస్తావా అంటున్నా నేను
వితిరేకితను నేను
అంటే ఇప్పుడు ఒక అతను వచ్చినకో ఇంత డబ్బు ఆఫర్ చేస్తా మీకు పొలం మంచి చెట్లు నాటను కంబని కట్టుకుంటా అంటే ఇచ్చేస్త చెట్లని కొట్టేసి
అంటే నేను ఇచ్చేస్తా ఇంత అంతే కంపెనీ పర్ఫార్ బా చాలా కంపెనీస్ వస్తున్నాయి దానివల్ల బెన్ఫిట్ మాదే తంప బాగుంటాయి ఇంతకాల తంబి తస్త
అవును వస్తాయి వస్తాయి చనా కంపెనీస్ వస్తాయి
నావల్ల బింపిట్ మనకే అదా
ఆ మనకే కవతే కొంత బంద ఉంత కొన్ని కొన్నిటికి
ప్లీజ్ కన్న అప్లై
సిబ్బంది కూడా అయితది కదా
అవునవును
అప్పుడు ఏం చెయాలంటారు మరి
ఎవడికడ ఓ అట్లే నో నో నో
ఇకా బరీస్ తీల్లి ఎలా ఉన్నాయి మీ సైడు
అమ్మా మాసైడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి.
అంటే దారుణం అ టే ఏంటే ఇప్పుడు ఎక్కువ వా ర్షాలు పడుతున్నాయా ఏంటి
అంటే ఎండలు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ దాటతాయి ఎండలు దానివల్ల ఇబ్బ ఇబ్బంది పడతాం.
ఎటువంటి ఇబ్బందులు పడతనవ్ నువ్వు
అంటే నువ్వెలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్న ఎలా అంటే మీకు చెప్పలేను.
అంటే ఎక్కువ ఎండల వల్ల ఇబ్బందులు ఎక్కువ అనవస మైన వర్షాలు పడడం అవు ఉన్నాయా
అవ్ హౌ అవునవును